హలో ఆ వినిపిస్తుందా అండి నమస్కారం బాగున్నారా అండి
చెప్పండి
ఏం చేస్తున్నారండి
ఏం చేస్తలేనండి హైదరాబాద్ లో ఉన్నానండి
ఈ నెలలో ఈ నెలలో ఎక్కడికైనా వెళ్ళిరా అండి మీరు హైదరాబాద్ లో ఎక్కడైనా గుడికి కి ఎలార అండి ఏమన్నా గుడికి
ఆ ఉంది కదండి పెద్దమతల్లి టెంపుల్ అండి
అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఒక కాయిన్ పెట్టి నిలబెడతారంట కదండి అవునా
అవునండి అంటే అట్లా నిలబెడితే మీ కోరికలన్నీ నిజమైతాయని నమ్మకం అక్కడ
ఆ మా ఇంటికాడ మాకు మేము కూడా వెళ్తామ అండి నా నేను ఎప్పుడు ఏ అంటే ఒకసారి చిన్నప్పుడు వెళ్ళినా అనుకుంటా నాకు గుర్తులేదు కానీ ఈసారి వెళ్తా అండి తప్పకుండా మీరు చెప్పారు కదా మీరు మీకు ఏడిపాయల్ టెంపుల్ తెలుసు చ అండి ఏడుపాయలు
అక్కడ మెదక్లో ఉంటది కదండి
అవునండి అయితే మా దోస్తులు అందరం కలిసి ఒకసారి మేడిపాయల్ టెంపుల్ కి వెళ్ళినము చాలా బాగుందండి అక్కడ వాటర్ ఉన్నాయి దే అమ్మవారేమో దుర్గామాత అంటా కొబ్బరికాయ కొనుక్కొని వెళ్ళినము అక్కడికి
అవునా అండి ఓకే అంటే బాగుంటుంద అండి టెంపుల్
ఆ చాలా బాగుందండి అక్కడ మాకు ఒ ఒకొ బొమ్మలు కొనుక్కున్నామ అండి యాభై రూపాయలకే ఒక బొమ్మ దొరికింది చాలా బాగుందండి అసలు నాకు ఇంకా ఉంది అది ఖరాబ్ చేసుకోకుండా దాష్ పెట్టుకున్నా నేను
బాగుంటా బాగుండే ఉంటాందండి
ఆ అవునండి ఏడుపాయల్ టెంపుల్ అక్కడ ఇంకా కొబ్బ ఒక రోజు ఆ ఆ రోజు సోడ తాగిన మండి చాలా బాగుంది అసలు సోడా మళ్ళీ మర్చిపోలేము అసలు అంత బాగుంది ఆ రోజు
మళ్ళీ వెళ్ళలేరా అండి
ఒక్కసారే వెళ్ళినమండి కానీ ఒక్కసారి వెళ్ళినా చాలు సంవత్సరం అంతా పోయిన అన్ని రోజులు అనిపించిందండి అంత ప్రశాంతంగా ఉంది అక్కడ
ఇది ఎక్కడండి అదే
ఏడుపాయల టెంపుల్ ఆ ఏడుపాయల టెంపుల్ కి డైరెక్ట్ ఒక బస్ ఉంటదండి డైరెక్ట్ మంచి గుడి కాన్నే ఆపుతారు అక్కడ వెళ్ళగానే ఆటో ఎక్కి పోవడమే
అవునండి ఆహా అ ఇక్కడ అంటే అది ఎందుకు ఏడిపోయాలంటారు తెలుసా అండి మీకు
ఆ తెలియదండి కానీ అక్కడ రాళ్ళు ఏడు ఏడు పెడతారు ఇల్లు అంటే మనకి ఇల్లు కావాలన్నా ఏదైనా కోరుకున్నాం అనుకో అది జరుగుతుది అని అంటారు అది విన్నా అంతే ఏడు అంటే రాళ్ళు పెట్టడము ఇల్లు కట్టడం అయినా ఏదైనా మంచి మంచి పనులు చే జరుగుతాయి అని అంటారు అట్లా మీరు ఎప్పుడైనా వెళ్ళి రండి ఏడిపాయల టెంపుల్ కి
వెళ్ళాలి అండి
ఆ ఒకసారి వెళ్ళండి బాగుంటది
అర్ధం కాలేదండి
ఒకసారి మీరు వెళ్ళండి బాగుంటది అంటున్నా ఆ బాగుంటది అంటున్నా అండి
అదే అదే అదే అండి ఏళ్లాలి కూడా వెళ్ళాలి ఫ్యామిలీతో వెళ్తానండి
మీకు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ తెలుస చాండియా ఆమీరుపేట దగ్గర ఉంటది కదా
విన్నానండి ఇక్కని వెళ్ళలేదు
ఆ ఏముందండి ఎల్బి నగర్ లో మెట్రో ఎక్కితే డైరెక్ట్ గుడి మెట్రో స్టాప్ దగ్గర దిగుతాము అక్కడి నుంచి మీరు ఒక ఆటో కట్టుకొని వెళ్ళినా సరిపోతుందిండి ఇప్పుడు ర్యాపిడో ఉంది కదా ర్యాపిడోలో వెళ్ళిపోవచ్చు ఒక రెండు నిమిషాలలో గుడి ముందలా దిగుతారు మీరు
ఓకే అవునండి
వెళ్ళండి చాలా మంచి పవర్ఫుల్ దేవత అండి మస్తు ఉంటది అక్కడ ఆ గుడికాడ
మీక మీ కోరికలు ఏమన్నా తీరాయా అంటే ఆకడికివేల్లక
అవునండి నేను అనుకునే జరిగినా అండి ఒక రోజు అయితే మేము ఆ వినాయక చవితి అప్పుడు పండుగ రోజు ఒక కోరిక కోరుకొని తొమ్మిది రోజులు ర్రతం చేసినాండి రోజు దేవుడికి మొక్కుకోవడము దేవుడి దేవుడి తోటి టే ఉన్న రోజు మొత్తం నేనైతే అయితే లాస్ట్కు రోజు నాకు ఒక కాలేజీ సీట్ వచ్చిందండి మస్స్తు అసలు ఎంత పెద్ద కాలేజీ లో వచ్చిందో తెలుసా అండి పెద్ద యూనివర్సిటీలోనే నాకు సీట్ వచ్చిందండి
ఓహో కంగ్రాట్ అండి
ఆ థ్యాంక్ యూ అండి అయితే అ అయితే దేవుడితో లీనమయిపోయారునుకో ఖచ్చితంగా మీకు అనుకున్నది జరుగుతుదండి దేవుడిని స్మరిస్తూ ఉండండి
మీ దేవడు
మీరు యాదగిరిగుట్ట వెళ్ళిరా అండి ఎప్పుడైనా యాదగిరిగుట్ట స్వర్ణగిరి అలాంటి ప్లేస్ లకి
స్వర్ణగిల వెల్ళలే అండి అదిగుట్ట ఎల్లాలండీ అంటే రేనవేషన్ చేసింది కాదండి పాత గుడికి ఎల్లం
అవునా ఈసారి మనం అందరం కలిసి వెళ్దాం లేండి అయితే మా దోస్తులు అందరు పోదాం అంటున్నారు ఇఫ్ మీకు కూడా ఛాన్స్ ఉంటే మీరు కూడా రండి అక్కడికి వెళ్దాం
వెళ్దామండి ఓ
ఆ ఈ ఈ సంవత్సరంలో మనం వెళ్ళిపో ఎల్ ద్దాం అండి చాలా అంటే పూజలు జరుగుతాయింట అక్కడ స్పెషల్ పూజలు అక్కడికి వెళ్ళినాక మనకి ఆ వ్రతాలు జరుగుతాయి ఇంకా కళ్యాణాలు జరుగుతాయి అమ్మవారికి ఆ దేవుడికి జరుగుతాయి తా మీరు కూడా వస్తా అంటే రండి మాతో తీసుకెళ్తాం మేము
ఆ వెళ్దాం అండి ఖచ్చితంగా మీరు చెప్పండి ఎప్పుడు రావాలో ఇగ
ఆ చెప్తామండి ఈ నెల ఆఖరికైనా వచ్చే నెల అయినా వెళ్దాము మనం అందరం కలిసి చాలా మంచిదంటే అక్కడ నిద్ర చేస్తారు దేవుడి దగ్గర చాలా మంచి మంచిదంట అండి
ఓకే అండి
ఇంకాక్కడ అక్కడ నది స్నాన్ నం చెయాలంటా నది స్నానాలు ఇంకా అక్కడ త అక్కడ మంచిగా రోజు దర్శనం చేసు అక్కడ దర్శనం చేసుకుంటే చాలా మంచిదింటా అండి
ఎల్దాం మడి పక్క మీ ఇంతేలా చెప్తున్నారంటే ఇద్ద పక్క పక్క ఎల్దాం
ఆ వెళ్దాం లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు చాలా పవిత్రమైన దేవస్థానం అంటారు యాదగిరిగుట్ట
ఏంటండి
పవి పవిత్రమైన దేవస్థానం అండి
అవున తెలుస అండి మా కులదైవం అండి
అవునా అండి మీకు కులదైవం అంటే అంటే ఏ దేవుడు
నరసింహస్వామి వస్తాడండి ఇంకోటి మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి దుర్గా దేవుడు వస్తాడండి
అవునా అయితే మీకు ఎల్లమ్మ పండుగ తెలుసా అండి ఎల్లమ్మ పండుగ చేస్తారు కదా
వెల్లమ్మ పండుగ అంటే అండి మేము భూలక్ష్మి మాత చేస్తామండి
ఆ అయితే మా దగ్గరనేమో మంగళవారం వెళ్ళమ్మకు చేస్తాము వంట చేసింది కూడా బయటికి వెళ్ళొద్దు మళ్ళీ ఎవరైనా వచ్చినా కూడా మా ఇంట్లోనే తినాలి మా ఇంట్లోనే ఒక పాత్ అంటే పాతి పెడతాం అన్నట్టు ఆకులని ఎక్కడ పడితే అక్కడ పడేయము మేము అవి ఆ మీ మీరు ఏం పడుగ చేస్తారు
భూలక్ష్మి మాతనే చేస్తాము మేము కూడా ఇప్పుడు ఇంట్లోనే తౌ తా తవ్వుతాము ఒక సిక్స్ ఫీట్స్ వరకు తవ్వుతాం తిన్నైయ్ అందులోనేేషిస్తాం
ఆ మేము కూడా సేమ్ అండి మీరు అన్న అంటే మేము ఎల్లమ్మ పండగ కిఅలా చేస్తామ అండి ఎల్లమ్మ పండగ చేస్తారు అందులో కథలు చెప్తారు మీకు సత్య సత్యనారాయణ స్వామి వ్రతంతెలుసా అండి
పెళ్ళైన వాళ్ళు చేస్తారు కదండి మాకు పెళ్లి గాలెదండి తెలిదండి
చెస్తారు. ఇంకా గ్రూప్ ప్రవేశాలు జరిగిన కూడా చేస్తారండి మా మేము పోయిన సంవత్సరం ఇల్లు కొనుకుంన్నాం అప్పుడు వ్రతంచేసుకున్నాం అనమాట మీరు కూడా చేసుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం తొందరగా అవునండి ఎందుకండి అట్లా అంటున్నారు చాలా మంచిదంట అండి వ్రతం నే వ్రతం చేసుకుంటే అంటే మీ ఇంట్లో వాళ్ళు కూర్చొని మీరు పక్కన కూర్చున్న సరిపోతదండి మీరే జంట లా కూర్చో మన అంటలేను
అదే అండిఅదే ఇల్లు కట్టాల కదా మేము కూడా ఇల్లు ఇంకా చాలా టైం పడుతది
స్వామి వ్రతంఅంటే మంచి జరగాలని కోరుకొని కల్ అంటే దండం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి ఐదు కథలు చెప్తాడు అయ్యగారు సూపర్ చెప్తాడండి
అంటే మేము మాలేసుకున్నప్పుడు చెచేస్తాము అంటే డాడీ మాల వేసుకున్నప్పుడు చేశారు
ఏం మాలేసుకుంటా రండిమీ నాన్న నానగారు
దుర్గామాత మాల అండి హలో
ఆ మీరే మాల ఎసుకుంటారు మీ నానా
దుర్గమాత మాలండి
అవునా ఎన్ని రోజుల అది
ఉంటది పదకొండు రోజులు ఉంటదండి
మీ మా నాన్ననేమో నలభై ఒక రోజులు వేసుకుంటాడండి అయ్యప్పమాల
అయ్యప్పమాల అది మనిష్ ఇష్టం ఉంటందండి ఇరవై ఒకఅంటే ఎక్కువ రోజుల్లో ఉంటందండి అది శబరిమలకి పోవాలి కదా అదైతే
కేరళ దగ్గర అండి మస్తు ఉంటదండి కేరళ కేరళకి వెళ్ళి రా అండి మీరు ఒకసారియినా
వెళ్ళాలండి అక్షయ బ్రహ్మాలకు కూడా వెళ్ళాలి
అవునా వెళ్ళండి ఒక్కసారి అక్కడ చాలా బాగుంటదింటే మా నాన్న ఇప్పటికి పద్దెనిమిది సార్లు యెలేరు
పద్దెనిమిది సార్లు అంటే
గురుస్వామి ఆ గురుస్వామి ఒక ఒక ఒక చెట్టు తీసుకని వెళ్ళరు అక్కడికి చెట్టు తీసుకెళ్ళి పెట్ అక్కడ నాటినారు కూడా గురుస్ స్వామి అయితే అట్లా చేస్తారా అండి అంటా
అవును చెపింది చెపింది మన
కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఉమ్
అక్కడ నూనె బాగుంటుందండి
అవునండి పారాషూట్ ఆ మా డాడీ కూడా కిలోలు కిలోలు తెస్తాడండి అక్కడ
ఓహో
మీరు తెచ్చుకున్నారా అండి ఎప్పుడైనా ఎవరైనా తెచ్చిచ్చరా మీకు
ఫ్రెండ్ మాాలేసుకున్నప్పుడు తెచ్చిచ్చాడండి
అవునా ఇంకా కేరళలో కూడా సబ్బులు ఉంటాయి బాగుంటాయి కేరళ సబ్బులు ఇంకా అక్కడ అక్కడ నూనె దొరుకుతుంది కొబ్బరి బోండాలు దొరుకుతాయి అంటారు
అవునండి
ఆ
ఇంకా అండి తిన్నారాండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తన్నామండి పడుకునే టైం అయిందండి
అవునా అన్ ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా అండి ఈరోజు చాలా మంచిదంటు శు శనివారం వస్తుంది కదా ఆ రోజు దండం పెట్టుకోండి వెంకటేశ్వర స్వామికి చాలా మంచిదంట
మేల అండి
మాకు ఇక్కడ వైకుంఠపురం ఉంటది వస్తారా అండి అంటే మీరు వైకుంఠాపురంకి పోదాం
లేదండి నేను హైదరాబాద్ లో ఉంటా కదండి టైం పడుతదండి
అవునా అండి సరే అండి ఈసారి మా దోస్తులతో పోతాం మీరు కూడా వస్తా అంటే అప్పుడు చెప్పండి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం
ఓకే అండి సరే అండి బాయ్ అండి
ఆ సరే అండి మరి